హలో హలో హలో
కాట పాలంాల
హలో అండి హలో అది సైడ్ వస్తుంది శబ్దం మాట్లాడుతలేదు అమ్మాయి హలో మా
హలో హలో ఎలా ఉన్నారు
బాగున్నానమ్మ నేను అది అన్నాను ఫోన్ కలిపిన తర్వాత ఇంతసేపు శబ్దం ఎందుకు రావట్లేదు అనేసి ఇంకా బ్యాక్ సైడ్ శబ్దాలేమో వస్తున్నాయి
ఆ ఆ
బ్యాక్ సైడ్ అంతా వినపడుతుందమ్మా
అవునారు
ఇంకా ఏం తిన్నారమ్మా భోజనాలు అయ్యాయా మీయి
ఆ అయ్యాయమ్మ
అగొ మళ్ళా బ్రేక్ అవుతుంది వాయిస్ లోపటికి వెళ్ళి ము వాస్తుంది
అ ఆ
మీ వాయిస్ బ్రేక్ అవుతుంది
ఇప్పుడు వస్తుందా
అవును వస్తుంది ఇప్పుడు బాగానే వస్తుంది
అచ్చా
ఇంకా మీ సైడ్ వెదర్ ఎలా ఉండి నేను ఆలు టమాటా ఆ
ఆలు టమాటా చేసారా ఆ మీరు రోడ్ చపాతి తింటారా ఏమైనా రైస్ తింటారా మీరు
అంటే ఆ చపాతి బాగానే ఉంటది పూరి చేసానమ్మా నేను అయితే కొంచెం పులుసు పెట్టుకున్నాను అందులో ఆలుగడ్డ టమాటా వేసి పులుసు పెట్తే బాగుంటది కదా రైస్ కు కూడా తినొచ్చు
అవును
అన్నంలో కలుపుకొని తిన్నాగాని బాగుంటది కదా అయితే అలా చేసి ఇచ్చాను ఇంకా ఆమ్లెట్ అవన్నీ వేసి తిన్నాం మేము ఇంకా మ్యాంగో ఆమ్రాస్ అంటారు కదా అది చేశా మిల్క్ షేక్ చేసింది మా పాప మ్యాంగో షేక్ అది తాగాము పొద్దున్న చేసింది అదే ఉండే
ఏ మిల్కీ షేక్
ఇప్పుడు మ్యాంగో మిల్క్ షేక్ అమ్మా
ఆ అచ్చా మీ పాపకి చేయడం మిల్క్ షేక్
అన్నీ వచ్చమ్మా వంట చేయడం మరి అ పరి రాదు కానీ అలాంటి మిల్క్ షేకులు పాస్తాలు మ్యాగి ఆ వైట్ సాస్ పాస్త అన్ని చేస్తాది ఇంకా
ఆ అదే అంటాన్నా కదా అదే అంటన్న నేను మిల్క్ షేక్ అయినా కోల్డ్ కా ఫీ అయినా ఫాస్ట్ ఫుడ్ అయినా ఇది ఇది అంతా చేస్తారు పై చేయి అంటే
అవును
అంతే కదా అంటే వాళ్ళకి నచ్చిన పని కదా వాళ్ళకి నచ్చిన ఫుడ్డు వాళ్ళకి ఇష్టం అనిపిస్తది చేస్తరు అలా
ఇష్టపడి చేస్తారు హ్మ్
ఇష్టముంటది తినాలని అనిపిస్తది అది నేర్చుకొని తింటారు ఇక అలా హ్మ్ ఇంకా అమ్మా
ఇంకా చెప్
అందరు ఆ ఇంట్లో బాగున్నారా ఆరోగ్యం బాగుందా అందరిది హలో
ఆ హలో అమ్మా చెప్పండి
ఇంట్లో అందరు బాగున్నారా
అవును బాగున్నారు
హ్మ్ ఇంకా అమ్మా మీ చుట్టాలండి ఇప్పుడు ఏమైన్నా పెండ్లిలు ఉన్నాయా మీ ఎవరో కజిన్ పెళ్లి ఉంది అని విన్నాను
ఫోర్ మంత్స్ తర్వాత ఉన్నదమా మా ఇంట్లో
లేదమ్మా ఇప్పుడు ఏదో మీ కజిన్స్ ది పెళ్లి ఉంది కదా పదో పదకొండు తారీఖేదో ఉంది కదా అప్పు అని ఎవరిదో అబ్బాయిది
స
అదే ఏమో అంకులో ఏమో అయితరు కదా మీకు
ఏంటిది
అరే ఇప్పుడు పెళ్లి ఉంది కదమ్మా ఏమి పది తర్వాత
ఆ అవునవును ఉన్నది అవునవును అవును హ్మ్
హ్మ్
హ్మ్
అచ్చా వెళ్తారా మరి పెండ్లికి ప్రిపేర్ అయ్యారా
ఆ
హ్మ్ ఇంట్లోనే చేస్తా
ఇంకా వెళ్తానమ్మా ఇప్పుడు ఏటంటే టైమ్ లో వెళ్తా ఎందుకంటే కాలేజీ స్టార్ట్ అయింది కదా కాలేజ్ వెళ్ళాలి ఇంకా హ్మ్ ఆర్.
అవ్ కాలేజ్కి వెళ్ళాలి అయితే పెళ్లి పొద్దున ఉండదు కదా మా ఈవినింగ్ ఫంక్షన్సే కదా పెళ్లీ
పెళ్ళి ఫంక్షన్ పొద్దున్నే ఉన్నదమ్మ
పొద్దున్న ఉండదమ్మా వాళ్ళది మధ్యాహ్నం సాయంకాలమే
మా మామయ్య పొద్దున్నే పెట్టుకున్నాడు పెళ్లి వాళ్ళ బిడ్డ పెళ్లి పొద్దున్నే పెట్టు హ్మ్ పెట్టుకున్నాడు
ఆహా పొద్దున లేదమ్మా ఇది సాయంకాలం పెండ్లినే ఇప్పుడు పది తారీఖు పదకొండు తారీఖు పెళ్లి ఉంది కదా అది అంటున్నా నేను తెలవదా మీకు
ఇన్విటేషన్ తెలియదమ్మా నేను చూడలే
లేదు పొద్దున్నే ఇప్పుడు బంధన ఫంక్షనాలో ఏదో ఫంక్షనాల్లో హల్దీ కూడా అక్కడనేనట ఇంకా రిసెప్షన్ పెండ్లి అక్కడేనట
ఓకే ఓకే ఇవాళ ఆ కాల్ చేశారు వాళ్ళ అ వాళ్ళమ్మ ఆ వాళ్ళ అమ్మ ఇవాళ కాల్ చేసింది కాల్ చేసి మా నాన్నమ్మతో మాట్లాడింది ఏమో సేమియా బడియా వేస్తారు కదా అది వే న్నారు రేపు ప్రాణి చేసింది కాల్ అది ఎందుకు చేస్తారమ్మా నాకు అర్థం కా కాదు
మీ అమ్మమ్మని అడగకపోయినావ మరి కాల్ వచ్చింది ఇన్నావు కదా నువ్వు
అడగాలి ఆమె బిజీగా ఉన్నది
అవునా పెద్దవాళ్ళు బాగా చెప్తారు పెద్దవాళ్ళని అడగాలి అలాంటి బై చాన్స్ మీరు అయితే పాపం రేపు ఇట్లా వర్షం వస్తే ఎలా చేసుకుంటారో మరి అ
ఉ అవునవును
కొంచెం ఎండ వెళ్తేనేమో ఉల్లారుతాయి తొందరగా సేమియాలు వడియాల పిండికి చేసుకుంటారు కదా మొక్కు ఉంటది అది అయితే చేస్తారు అలా ఉమ్
చేసి ఏం చేస్తారు మరి తింటారా
అవును తింటారు కదా తినలేదా మీరెప్పుడు ఎవరి పెళ్ళిళ్ళలా బడియాల సం సబ్జీ చేస్తారు సేమయాలు వండి పెడతారు పెళ్ళింట స్వీట్గా తిప్పడం ముందయితే చేసే వాళ్ళు ఇంకా పెళ్ళి కూతురు కు పెళ్ళి అయిన తర్వాత మమిటా చేస్తారు కదా సేమియాలాండేసి అలా ఇదేమో హల్ది రోజే వండుతారు
ఆహా
బడియాని ఇట్లా
ఆహా
ముత్తైదులకు ఐదు ఊరికి ఇస్తారున్నట్టు గాజులు తొడిగిస్తారు బట్టలిస్తారు
అచ్చా ఉమ్
ఉమ్
ఏ పి పిల్లాకా
దేనికి పిల్లాక
హలో పెళ్ళి కూతురికా
ఏంటి ఎయిడ్స్ పెళ్ళి కూతురికి తినిపించడమా
పెళ్ళి కూతురికా
ఏంటిది పెళ్లి కూతురుకి ఏంటిది అంటున్నా నాకు అర్ధం కాలేదు
గాజులు అవి మొత్తం
లేదు ముత్తైదు చెప్పాను కదా ముత్తైదులు అంటే ఆ ఆడవాల్లకి ముత్తైదులు అంటే ఆడవాళ్ళకి
అచ్చ ఎవరెఎవ వెళ్త ఎవరె ఎవరు వెళ్తారో వాళ్ల్
హా వాళ్ళకు గ్రీన్ గాజులు తొడిగి ఇస్తారు ఇంకా వాళ్ళకి కారువల్ల భోజనాలు పెడతారు బడియాల సబ్జీ చేస్తారు వడియాలు చేసి అన్నం పెడతారు అది
ఊఉ ఒ అహా
అలొ పెద్దల ఫాదర్ ఉంటరు కదా మొక్కుకొని అది చేసి తినిపిస్తారు అన్నట్టు
ఆహా
ఉ ఇంకా
ఇంకా చెప్పాలి
చెప్
మీరు వేస్టన్ క్లాత్స్ వేస్తారా లేక్ లేకపోతే ట్రెడిషనల్ క్లాత్స్ వేస్తరా
ఏంటి అమ్మా నేను ఇప్పుడు వేస్తారా అంటే నేను యూజ్ తొడుక్కునేటివి అంటున్నావా
అంటే బయటికి వెళ్ళినప్పుడు మీరు వెస్ట్రన్ డ్రెసెస్ వేస్తరా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేస్తారా
నేను వెకేషన్నీ బట్టి వెళ్ళే ప్లేస్ని బట్టి డ్రెస్సులు చేయిస్తాను అలా చేంజ్ చేస్ తాను మామూలుగా ఎవరి వాళ్ళ ఇంటికెళ్తే పెండ్లిలా వద్దావాల్ళ ఇంట్లోళ్ళకెళ్తే మంచిగ ట్రెడిషనల్ డ్రెస్ ఏస్తాను పిక్నిక్ అని ఏదన్నా వెకేషన్స్ కానీ ఎక్కడనన్న బయటికి వెళ్తే అభి వేరే ఏస్తానమ్మ అలా మొన్న తిరిగే బట్టి ప్లేసుని బట్టి వెళ్ళే బట్టి ఆ డ్రెస్సులు చేంజ్ చేస్తాను
కానీ మీరు వేస్టన్ వేస్తే బాగా బాగుంటారమ్మా బాగా బ్యూటిఫుల్గా ఉంటారు మీరు వేస్ట్రన్ డ్రెస్సెస్ వేస్తే
నప్పుడు ఓకేనమ్మా థ్యాంక్ యూ చాలా బాగా మాట్లాడారు
జో